ఆయరా
హాయక్ హాయక్క బాగున్నారా
వినిపిస్తుందా వాయిస్
ఆ వినిపిస్ ఆ వినిపిస్తుంది
బాగుండ
ఏం చేస్తున్నారు ఆ బను ఏం చేస్తున్నారు
అ టలీ ఎదురా లంచ్ లలీట్ అయింది లంచంచ్ చేసి అట్లా కూర్చుొని రిలాక్స్ అయితున్నాను న ఊరికే కూర్చున్నాం అలా లంచ్ వేసి కూర్చున్నారు అరి ఈరోజు అంతేనా మేము కర్రీ ఈ రరోజు చికెన్
హ రా మాల ఆహా అదే అదే తినేరు
ఈ రోజు నాటుకోడి యిించిండు డాడీ అదే అయింది ఇంకా
పండకి షాపింగ్ ఆ చేసినాం అక్క మాదిరోజ ఫిష్ు
ఫిషా
హ
పండక్ షాపింగ్ చేా మేలై షంగ్ వె చేాము
అవును అవునవును
వాాలకంతా తెలీదు మా హస్బెండ్ కి కూడా ఇంట్రెస్ట్ ఉండదు షాపింగ్ అంటే అంటే చాలా అసలు ఆనకు లైఫ్లో నచ్చని పదమే షాపింగ్ ఇరిటేషన్ చాలా అందుకే నేనే షాపింగ్ చేస్తాను హ
అదే అదే పిల్లలకి నువ్వే తీసుకుంటాం
పిల్లలకి మా హస్బెండ్ కి ఇంట్లో ఎవ్వరికి ఏం కావాల న్నా నేనే తీసుకుంటాను
ఆ ఆన్లన్ ఏం చెయమ ఆ కా మేము మా మా బజార్లోనే ఇస్తాం షా చిన్న చిన్న షాపుని సమక్క
అదే అంటే ఆన్‌లైన్లో అంత క్వాలిటీ ఫ్యాబ్రిక్
ఆ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ మంచి ప్లాస్ ఆద పాలిస్టర్ లాగా వ స్తది మల్లా రిటర్న్ బెట్
అవును అవును అదే అందులో డిస్ స్క్రిప్షన్లో ఒకలా ఇస్తారు గాని ఓకే కొన్ని కొన్ని బ్రాండెడ్ లో ఓకే వస్ తాయి కొన్ని కొన్నిట్లో మాత్రము సరిగా రావు క్లాత్ సరిగా రాదు కలర్ సరిగా రాదు మనం ఎక్స్పెక్ట్ చేసినా దానికంటే తక్కువ అయిపోతుంది అందుకే డైరెక్ట్ ఎళ్ళి ఆఫ్ లైన్ లో షాపింగ్ చేసేసుకుంటే నచ్చినన్ని షాప్స్ తిరిగొచ్చు నచ్ చ్చినవి కొనుక్కొని రావచ్చు
అవునవును షాపింగ్ బా మంచినే ఇపు మ మ్మ్ మ్మ్ కళ్ళతో చూసిన్ తీసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా
అంతే మీ ఇంట్లో మీరే బాగా చేస్తారా షాపింగ్ అవునండి కొన్ని బానే వస్తాయి కొన్ని కొన్ని బ్రాండ్ లో కొన్ని కొన్ని యాప్స్ లో బానే వస్తాయి కొన్నిట్లో మాత్రం సరిగా రావు వచ్చిన సరిగా ఫిట్ లే సరిగా ఉండదు మళ్ళీ అవి ఎక్సేంజ్ చేస్తాము ఎక్స్చేంజ్ చేస్తే మనం అను
ఇప్పుడు మనకు ఇప్పుడు రేపు ఎల్లుండి పండగ అను కుందం ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇయ్యాల బుక్ చేస్తే అది టైం కి రాదు కదా ఏ ఫైవ్ డేస్ ను సిక్స్త్ అట్లా వన్ వీక్ పడుతది గాని నేను కూడా బుక్ చెయ్యము
అవునండి అయితే డైరెక్ట్ ఎళ్ళి షాప్కి ఎళ్ళి తీసేస్ కుంటే ఇంకా మనకు నచ్చిన కలర్ ర్ర్ నచ్చిన క్వాలిటీ నచ్చిన క్లాత్ తీసేసుకోవచ్చు మనకి ఫిట్నెస్ కి కూడా సెట్ అయితుందా లేదా చూసుకోవచ్చు ఆ ఎంతైనా ఆఫ్లైనే పెట్ ఆన్లైన్ లో కంటే కూడా ఇంకా ఆన్లైన్ అంటే ఏదో టైం లేదు అ టైం లేదు మాకు ఇప్పుడు అంత ఓపిక లేదు అనుకునే వాళ్ళకి ఆన్లైన్ లో చేసుకోవడం బెటర్
హ
ఇంకా మీరు వెజిటేబుల్స్
మేము ఆన్లైన్ లో తీసుకోం అక్క ఏ అండి ఇక్కడే ఇంటి ముందుక వస్తే లేకపోతే బజార్ కెళ్ి వెళ్ళి తీసుకుంటాం
అంతే ఫ్రూట్స్ కూడా ఇప్పుడు అంటే కొన్ని కొన్ని యాప్లు వా ద్వారా మనకు డోర్ డెలివరీ అని వస్తున్నాయి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కానీ అంత ఫ్రెష్ గా ఉండట్లేదు కొంచం ం వడలిపోయినట్టుండ లేదంటే అవి ఫ్రెష్ గా ఉండడానికి కొన్ని కెమికల్స్ కలపడం వాటికి అలా జరుగుతు ంది
మీరు ఇట్లా మార్కెట్ ఆన్లైన్ తీసుకుంటార అండి
లేదు లేదు లేదు మేము డైరెక్ట్ ఆఫ్లైన్ ఇంకా షాప్స్ మార్కెట్ క వెళ్ళి రైతుల దగ్గర నుండి నేరుగా తీసుకుంటాము చాలా ఫ్రెష్ గా ఉంటాయి అప్పటికప్పుడు కోసిన అవి తీసుకొచ్చి అమ్ముతారు వాళ్ళు రైతులు అలా మనం వాళ్ళ దగ్గర నుండి తీసు ఉంటే కొంత వరకు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది కదా
అవును వాళ్ళకు కూడా మనీ వస్తే వాళ్ళకు కూడా
మనమ్ అప్పుడు రేట్ పెరిగిపోతా ఉంది అదే మనం నేరుగా రైతు దగ్గర నుండి తీసుకున్నాం అంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంట మనకు మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ దొకుతాయి మనకు నచ్చినట్టుగా మనకు కాసినట్టుగా తీర్ కోచు
అవును రైతుల దగ్గరనే వాళ్ళ అక్కడనే మనం ఎక్కువ తక్కువ చేసి తీసుకోవచ్చు మంచి ఫ్రెష్గా తీసుకొస్తారు రైతులు మంచి పచ్చగా వాళ్ళు పండి చిన్న పంటలు ఫ్రెష్గా ఉంటాయి కదా
అవును వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర దొరుకుతుంది అలా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద సిటీస్ లో ఏంటంటే వాళ్ళకు టైం లేదనో వెళ్ళే ట్రాఫిక్ లో లేదనే వాళ్ళు కొంత హోమ్ డెలివరీ కొంటున్నారు ఆన్లైన్ లోనే ఇది ఆన్లైన్ లోనే షాపింగ్ ఇంకా వెజిటబుల్స్ ఫ్రూట్ అన్ని కానీ వాటిని అవి పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండడం కోసం మని వాళ్ళు ఇంకా కొన్ని రకాల కెమికల్స్ యాడ్ చేస్తున్నారు
హ ఆ
క మానా పిల్లలకు గాని పెద్ద వాళ్ళకు గాని చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అట్లా మనము ఎక్కువ డైరెక్ట్ గా వెళ్ళినాం అనుకో కొంచెం మనము ఎప్పుడు ఇంట్లోనే ఉంటా ఉన్నాం కదా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది బయటకి వెళ్ళినప్పుడు ఎంతైనా కొంచెం షాపింగ్ అంటే లేడీస్ కి చాలా ఇష్టం ష్టం కదా హలో
మాట్లాడండి
హలో
అవును అవును షాపింగ్ పోయి టైమ్ షాపింగ్కి వేర ఇష్టపడతాం కద మనం
ఆ మనకి లేడీస్ అంటేనే షాపింగ్ షాపింగ్ అంటేనే లేడీస్ కదా అదొక హ్యాబిట్ మనకి ఇంకా లేడీస్ కి ఇష్టం చాలా షాపింగ్ చేయడం అంటే
ఇంకా రాలే చెప్పండి ఏ బాబుల సీ హా పాప్ బాబ్
చిన్న బాబు అనుకుంట ఏడుస్తున్నట్టున్నాడు ఆ
అదే నిబృ షాపింగ్ మనం ఎలా ఉంటదండి మాకు చిన బా
కొంత సిగ్నల్ వచ్చి మాట్లాడితే బెటర్ ఏమో
ఇక్కడ చ లేద అక్క లేదండి
హ అ అది
లేచాడ మీ బాబు
ఏ బ ఆ అది రుచగా బావలేసిందని
హుహు
బాబు కిక్కడ తీస్
ఇక్కనే చిన్ని చిన్న షాప్ ల చేస్తా ఎందుకంటే షాపింగ్ మాల్ కూడా మనం తీసుకోమండి ఎందుకంటే వాళ్ళ ఫిక్స్డ్ రేట్ ఉంటది కదా షాపింగ్ మాల్ ల తీసు చిన్న చిన్న షాపులు అయితే ఇగ మనం అనుకున్న రేటుకు వస్తాయి క్వా లిటీ
అవును అవునండి షాపింగ్ మాల్స్ లో జిఎస్టి అని అవి ఇవి అన్ని రేట్ ఇట్లా ఇస్తా ఉంటారు వాళ్ళు ఇంకా జిఎస్ ఇటీ ఆ చార్జెస్ ఈ చార్జెస్ అన్ని అంతా మన పైనుండి కస్టమర్స్ పైనుండే తీస్తారు కదా వాళ్ళు షాపింగ్ మాల్స్
మన ఏసీ చార్జెస్ స్లైట్ చార్జెస్ కూడా మన మీదనే ఉంటాయి
అవును అవన్నీ మన కస్టమర్ల పై నుండే రుద్దుతారు కదా అందుకే ఫ్యాబ్రిక్ ఎక్కువ కాస్ట్ పెడతా ఉంటారు వాళ్ళు అవన్నీ చార్చి తీర్చుకోవాలి కదా వాళ్ళు కూడా వాళ్ళ మీద పెట్టుకోరు కదా బర్డన్
సదాయం అమౌంట్ ఏమన్నా కానీ
అదే అదే ఈ బిజినెస్ లోనే అవన్నీ బిజినెస్ ట్రిక్స్ ఇంకా వాళ్ళకి అలా ఏదో ఒక రకరకాల ట్రిక్స్ ప్లే చేసి ఇంకా నపు వస్తా ఉంటారు షాపిింగ్ మల్స్ ని అట్లా అయితే మీరు ఎక్కువ షాపింగ్స్కి వెళ్లారంటారా షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళరు తక్కువ అంతేనా మీ ఒపీనియన్ ప్రకారం